హాయ్ బ్రో
హాయ్ బ్రో గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవినింగ్
ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నాం పైన ఉన్నాం బ్రో మా పైకి ఒచ్చినా ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చినా ఇంకా
ఆహా
హ్మ్ వెరిఫికేషన్ ఉంటే విజయవాడ వెళ్ళి వచ్చిన అమ్మ
అవునా వేరి ఏ జాయినింగ్ అవ్వడానికి
ఇదా బీటెక్ నేను డిప్లమా అయిపోయింది కదా నాది డిప్లమా అయిపోయింది
ఆ
బీటెక్ జాయిన్ అవటానికి ఈసీట్ రాసిన
ఆహా
ఉమ్ కా ఎన్సిసి వెరిఫికేషన్ ఉంటే ఎళ్ళిన విజయవాడ
ఆహా వ్
ఉమ్
అంటే మీకు బీటెక్
చెప్పండి
బీటెక్ ఇష్టమైనా మీకు లేదా ఇంట్లో వాళ్ళ ద్వారా చేరుతున్నారా
బీటెక్ ఇష్టమే బ్రో డిప్లొమా చేశాక ఇంకా ఆటోమేటిక్ బీటెక్ చేయాలే కదా
ఆ
ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టమే నేను చేస్తా అని చెప్పినా ఇదివరకు హైదరాబాద్ లో ఉన్ మా ట్రైనింగ్ కని ఒచ్చినలే ఆడు చేసే యాక్సిస్ బ్యాంక్ లో
ఆహా
ఉమ్ కింటికి ఒచ్చేసినా ఎక్కడ్ నుంచి బ్రో
మాది అనంటపూర్ బ్రో ఆంధ్ర
కే ఓకే
హు
మాదిగ్ షేడ్ బాపట్ల
ఆ పుట్టపర్తి ఐడియా ఉందా మీకు
ఆ ఆ ఇన్నాను తెలీదు
హ్మ్ అదే బ్రోమ్ అదె హ్మ్ మధ్యాహ్నం తిన్న బ్రో ఇప్పుడు ఇంకా లేదు మీరు
మధ్యాహ్నం తిన్నా నేన్ గూడా ఇప్పుడేం లేదు ఇప్పుడే అమ్మక్ చెప్పినా పునుగులు చేస్తా అంటుంది
ఆహా
హ్మ్ ఏం కర్రీ బ్రో
కర్రీనా ఇ మిల్ మేకర్ రైస్ చేసారు బ్రో పలావ్ లాగా అది దాంట్లోకి పెరుగు
హ్మ్
మీరు
మాది పొప్పు బ్రో టమాటా పప్పు
హ్మ్ ఆహా
ఇంకా ఈవినింగ్ కూడా అదే ఇంకా
హ్మ్
అ
ఏ ఫుడ్ అంటే ఇష్టం ఇంకా
ఆ
మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం బాగా
ఫుడ్ అంటేనా బిర్యానీ బిర్యానీకిష్టమే కదా
హ్మ్ హు
బిర్యాణి హ్మ్
హైదరాబాద్ లో ఉన్నార అంట్ర అప్పుడు బా తింటుంట్రా హైదరాబాద్ లో
ఆడ ఫుడ్ ఉండేది కాదు బ్రో హాస్టల్లో ఉండే వాన్ని కదా
ఆహా అంటే సండేస్ అలా బయటికి యెళ్ళినపుడు
ఆ సండేస్ బయటికెళ్తాం అప్పుడు తింటాంలే ఇంకా హాస్ట లో డైలీ అంటే అప్పుడు గ్యాస్ ప్రాబ్లం కూడా వచ్చిండే గదా బ్రో
అవునవును బ్రో ఇంకా హాస్టల్లో మామూలు డైలీ ఒకటే ఉంటది
ఆ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళమ్
హ్మ్
వాళ్ళతో పాటు ఉండేవాన్ని ఇంకాడే ఇంకా యాక్సిస్ బ్యాంక్ లో చేస్తా కుకట్పల్లి లో
ఓకే
మన యెషన్ కొచ్చేసిన ఇంకేం చేస్తామని ఆడెన్త బ్రో శాలరీ థర్టీన్ ఇస్తున్నారు అంతే కదా
హుహు చాలా తక్ సరిపోదు అనుకుంటా
హ్మ్ సరిపోదు బ్రో యాడ హాస్టలకే సిక్స్ థౌజండ్ యెళ్ళిపోతున్నయ్
హ్మ్ అవుతది అవుతది
అ
ఉం
రేపు సండేగా బ్రో ఏం స్పెషల్
స్పెషల్ ఏం లేదు బ్రో నేను ఒక ఏదో చిన్న వర్క్ ఉంటే బెంగళూరుకు వచ్చా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి
ఓకే
ఆ మార్నింగ్ మళ్లీ రిటర్న్ వెళ్ళాలి
అవునా రేపు రిటర్న్ రేపు
ఆ రిటర్న్ ఎల్లాల్ నైన్ నైన్ థర్టీ కి అలా ట్రైన్ ఉంది
ఓకే
అహా రిటర్న్ ఎల్లాల్ మార్నింగ్
ఎంతసేపు పట్టిది బ్రో మీ ఊరికి వెళ్తానికి
అంటే బస్సు అయితే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టుద్ది బ్రో
అబ్బో హా
ఆ లేకపోతే అంటే మామూలు ప్యాసింజర్ ట్రైన్ అయినా ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ అవర్స్ పడుతది ఎక్స్ప్రెస్ అయితే త్రీ అవర్స్ పడుతది
ఓకే ఓకే టైం కి వెళ్తావా మరి
ఆ అవును బ్రో
బస్సు అయితే నైట్స్ కదా బ్రో
ఆ అంటే కేఎస్ఆర్టిసి ఉన్నాయి బ్రో అంటే పుట్టపర్తికి డైరెక్ట్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ కు బస్సు ఉంది
ఓకే
మనకు లగ్జరీ బస్సులు కావాలంటే నైట్ టైమ్స్ ఉంటాయి
ఓకే ఇంకా అట్లకేం వెళ్తాంలే బ్రో ట్రైన్ బెటర్ కదా
ట్రైనే బెటర్ కొంచెం అట్లా
అక్కడ నుంచి ఎంత దూరం బ్రో మీ ఇంటి కాడికి ట్రైన్ నుంచి
రైల్వే స్టేషన్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వస్తది
ఓకే ఉమ్ ఆటో నా అక్కడి నుంచి
ఆటోనో లేదా ఎవరైనా ఫ్రెండ్ వస్తారు బ్రో పిక్ చేసుకోనికి
ఓకే
ఉమ్
ఓనూరు అదేనా బ్రో ఆడేనా ఉండేది
ఆ అదే బ్రో అంటే పుట్టపర్తి అంటే పుట్టబడితికి మాకు ఫైవ్ కిలోమీటర్స్
ఓకే ఓకే ఓకే బ్రో మరో హవా ఏమనా నడుస్తుందా ఫెస్టివల్ వస్తుందిగా గణేష్
గణేష్ దా ఆ ఇ నిన్న నిన్న మెస్ పెట్టారు బ్రో అంటే నేను లేను ఊర్లో గ్రూప్ ఉందన్నమాట ఒకటి
ఓకే
ఆ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు విగ్రహం చూడ్డానికి వెళ్లాలా అని మరి వెళ్లారో లేదో తెలీదు నేను ఊర్లో లేను కదా
అవునా
ఉమ్
మేము నిన్న వెళ్ళినం బ్రో విగ్రహానికి బాగున్నాయి హ్యాండ్ మేడ్ బాగున్నాయి బో చిన్న చిన్న చిన్న చిన్న బొమ్మలే ఉయ్యల మీద ఉన్నాయి చాన రేట్ చెప్తున్నా బ్రో
ఉ అవును బ్రో ఇప్పుడు ఎక్కువ కొనడం వల్ల వాళ్లు బాగా రేట్లు పెంచేస్తున్నారు
ఆ బాగా అసలు చిన్న చిన్న బొమ్మలు ఎన్ని త్రీ అడుగుసు అదే మూడు అడుగులు నడుగు నాలుగు అడుగులు ఉన్నాయి కూడా చానా రేట్ చేపుతున్నారు
ఉమ్ వాళ్ళలకు బాగా డిమాండ్ ఉంది కదా సో అట్లా పెంచేసుంటారు
ఏమో వెళ్ళినాం నిన్న మొత్తం చూసినాము
ఉ
ఇంకా ఒకటి నచ్చింది అది ఫిక్స్ చేద్దామని ఇంకా మొత్తం మీటింగ్ చేస్తాన్నరు ఇంటికాడ
ఆహా
చూడాలని ఇంకా చూసి
ఆ మాకైతే మా ఊర్లోనే ఉంది బ్రో విగ్రహాలు తయారు చేసేవి ఉమ్ మండపం
ఆహా
ఇంకా అది కూడా మా ఫ్రెండ్ వాళ్ళదే అంటే మా క్లాస్మేట్ వాడు
ఆ
పర్లేదు వెళ్తే ఒకవేళ తను ఏదన్నా కావాలంటే కొంచెం బాగానే హెల్ప్
కొంచెం తక్కువకే ఇస్తాడు అపుడు
తక్కువ అంటే ఎక్కువ లేదు బ్రో అంటే వాళ్ళ నాన్న వాళ్ళు కదా మాట్లాడేది ఏదో ఒక థౌజండ్ టూ థౌజండ్ మా అందరితో పోలిస్తే కొంచెం తక్కువ వస్తుంది
హుం ఎన్ని ఫీట్స్ పెడతాడు బ్రో మీరు
మాది ఒక ఎయిట్ టెన్ మధ్యలో టెన్ లోపే బ్రో
అవునా
ఉమ్ ఫస్ట్ ఇయరు ఎయిట్ అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు
ఆహా మేము లాస్ట్ ఇయర్ ఎయిట్ ఏ పెట్టింది ఈ సార్ అంటున్నారు మరి నైన్ టెన్ దాకా వెళ్దామని
ఆ
ఒకళ్ళు ఉన్నారు లే దాత ఇచ్చేవాళ్ళు
ఆ
వాళ్ళని తీసుకెళ్లి ఇంకా వాళ్లకి నచ్చింది ఇంక ఇప్పే మంటమే బొమ్మ
ఉ అవునును అవును బ్రో మాది చూడల లాస్ట్ ఇయర్ ఎవరో ఇప్పించారు ఈ ఇయర్ కూడా ఇప్పిస్తామన్నారు విగ్రహాన్ని
అవునా హుమ్ బాగా చేస్తే ఇప్పిస్తారు బ్రో వరు
అవును
ఒక ఒకసారి బాగా చేస్తే ఇంకొచ్చే సంవత్సరం ఇంక వేరే వాళ్ళు ఎవరైనా వస్తారు ముందుకి
అవునవును మాకి ఎలా అంటే మా ఇంటి ముందర ఒక్కటి నిలబెడతారు అంటే పిల్ల పిల్లవాళ్ళంతా ఇంకొకటి అంటే ఇంటికి కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్ అలా బ్యాక్ సైడ్ ఇంకొక సందు ఉంది దాంట్లో మా నాన్న వాళ్లు అంత పెద్దవాళ్ళంతా
ఓకే
అక్కడ ఉంటది. ఇంక రెండు పక్కల ఉంటాం అన్మాట అక్కడ కొద్దిసేపు ఇక్కడ కొద్దిసేపు.
ఊ
ఇంకా వన్ వీక్ అంతా ఇంక అదే దాంట్లోనే మునిగిపోయింటాం.
ఇంక అంతే కదా అమాయికల కాడ ఆడుకోటం అబ్బో
ఉ అదే పనే
మస్తు వున్నిది సాంగ్స్ పెట్టి ఇంకా సాయంకాలం అయితే ప్రసాదాలకు ఎల్టమే ఇంక.
అవునవును బ్రో మాస్ మాదైతే ఒక రోజు ఉ అంటే ఏదో ఒక రోజు మధ్యలో ఇంగ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు భోజనాలు అక్కడే పెడుతుంటారన్ అంట ఊరందరికి. ఎవరు వచ్చినా భోజనాలు చేసి పెడుతుంటరు.
ఆ ఆహా ఆడే చేస్తరా?
ఆ మొత్తం బ్రో అంటే ఇప్పుడు ఎవరైనా ఒక రైస్ ప్యాకెట్ అలా దానం చేస్తరు ఇస్ తరు మొత్తం అదం త వండేస్తరు. ఎవరైనా రావచ్చు అన్ తినేసి వెళ్ళొచ్చు.
ఓకే
ఉమ్
ఎన్ని డేస్ పెడతరు బ్రో మీరు?
ఏ ఫోర్ డేసు సెవెన్ డేస్ అంటే పోలీస్ వాళ్ళ పర్మిష్ షన్ బ్రో ఫైవ్ డేస్ గాని సెవెన్ డేస్ గానీ
ఓకే
ఆ ఆ ఊర్లో ఎక్కువ విగ్రహాలు ఏ ఎక్కువ అయిపోతే వాళ్ళు మా వాళ్ళయితే త్రీ డేస్ కి తీసేయమంటరు. బట్ ఆ కొంచెం అడిగి అలా ఇలా ఒక ఫైవ్ డేస్ అలా పెడతరు.
అవునా మేము పోయిన్ సంవత్సరం ఫైవ్ డేస్ పెట్నం.
ఆ
ఇంకిసారి కూడా సెవెన్ పెడదాం అంటున్నారు ఈసారి. ఏడ్రోలు
ఉ
చూసి పెట్టాలా ఏదో రోజు వచ్చిందింటగా ఐదో రోజు వేస్తా నీకి ఏ శుక్లవారమో ఏదోచ్చిదంట మంగళవారమో మరి
ఉహు ఏమో బ్రో మరి తెలిదు. ఇంగ సండే వరకు అట్లే పెట్టుకొని సండే ఎత్తుతారు అనుకుంటా.
అంతే ఇంక ఇంకా ఏడో రోజు ఎతుద్దాం అంటున్నారా.
ఉ చూడాలి బ్రో. ఇప్పుడు ఏమంటే ఎక్కువ రోజులు పెడ్డానికి ప్రాబ్లము ఇప్పుడు చదువుకునే వాళ్ళు వేరే దగ్గరకి ఎళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతది.
ఇబ్బంది అవుతది ఏమన్న. మలి లీవ్స్ అంటే ఇయరు వన్ వీక్ కూడ. ఉ ఆఫీసులా అటీల కూడ
ఇంక ఫెస్టివల్ రెండు రోజులుండి మరి నిమర్జనం రోజు మళ్ళీ రావాలి.
మళ్ళీ రావాలి అంటే ఇయల్న ఇంకా
ఉ
ఇంక అట్ల చేస్తే ఏముంది బ్రో, ఇంక ఎంజాయ్మెంట్ ఏమి ఉండిద్ది.
అదే బ్రో వాళ్ళకి ఇక్కడ ఉన్నట్టు ఉండదు, అక్కడ ఉండ
ఆ ఇంకా ఇక్కడ దాకా ఆడకెళ్ళిన కానీ ఇక్కడ దాసామండి దంగ పందిరికాడనా
అదే అదే
హ్మ్ ఇంకేంది బ్రో సంగతులు
హ్మ్ ఇంకేం లేవు బ్రో
హ్మ్ సరే బ్రో అయితే సరే సరే బై
హామ్